హలో విపిస్తుంద
న్న వయిస్ వి స ఆ ఎస్ నో
ఏం లేదు కాలీ ఏ ఉన్నా ఏం లేదు
ఐపోయింద అయి పిన్ ఆఫీస్
నేదు వర్క్ చేసుకుంటన ఎమ్ చెతానవ
మ్
విన్యస్తన్ వినితానవ్ అయిపోలేదు వర్జస్ చెసు కుంటన్నా హా
హమ్ లంచ్ బ్రేక్ ఇవాల
రచ్చారుగాన్నంట లే తనాలు ఇక
ఎంతకు తినాలే
కొంచెం మరకు ఉంద అదే యూసికుంటున వెళ్ం
హలో
వర్
ఏం వర్క్ ఏం చేయాలి
స్టూడెంట్స్ డ్ చేస్తున్నాం అడ్మిషన్స్ ది
వన్ ఏందిగా ఆఫ్టర్నూన్ టైం ఏందిగా తినిజ అయిపోయినా మరి
తింటా ఆకలి అవ్వట్లేదు నదుగా తిన్నా తినాల తిని చేస్తాం హపిస్తాదీ చింతాశీల్ల
అర్ధంగా తిల్ల తిల ఇంకా తినాల ఆ కొంచెం సివియల్ ప్రాబ్లమ్ ఉంది ఎప్పుడుదాకా డ్యూటీ
పోదా
ఇప్పటిదాకా డ్యూటీ
కయా అస్ అ
ఫ అవుద ఫైవ్ థర్టీ ఫైవ్ ఇ
అ ఫైయావుతుంది
అ అవుతారా మార్నింగ ఏ టైమ్
ఫన న త దక్ష
మార్నింగ్ మై తర్టీ క పోవాలా ఆఫీస్కి నైన్ థర్టీ టూ ఫైవ్ ఫైవ్ తర్టీయా ఫోర్ ఫోర్ తర్టీయా
ఫైవ్ ఫైవ్
అయ్యేను హాస్టల్ హాస్టల్లోనే ఉంటున్నావా రూమా
స్త అంకల్
ఆహా హాస్టల్ పోయి తింటావా కొంచెం మార్క్స్ మక్స్ పట్టుకుని తింటావా
బ
శ్రీతి ఏ హలో
దగ్గరే బైవాక్లో వెళ్ళి పోవచ్చు
పోయి తినవచ్చు కదా హల్లి దినడ బాక్స్ తీసుకెళ్తావా నువ్వు పోయే టైం కల్లా నువ్ పోయ్యే టైం కల్లా హాస్టల్ లో ఫుడ్ టిఫిన్
ఆ అన్న రెడీ ఉంది అన్న రెడీ ఉంది
టిఫిన్ తినేసి బాక్స్ పెట్టుకొని రావడంేగా
ఉ
మార్నింగే చేస్తారు వాళ్ళుగా కుక్ కుకింగ్ అంతా
అవును
ఇంకా సిస్టమ్ వర్క్ ఉంటందా ఎట్లా మీకు
అన్నీ ఉంట
హహ అన్నంటా ఓకే ఆ హ
జము ఇంట
అవు మంచిగా అనిపిస్తుంది ఆఫీస్ లో ఏమన్నా స్పోర్ట్స్ ఉంటందా మెంటల్ ప్రెషర్ ఏమన్నా
ఆ
ఏమన్నా ఎక్కువ మెంటల్ ప్రై జరిగా ఉంటందా కొంచెం వర్క్ హార్డ్ ఫుల్గా ఉంటందా అంటున్నా
అట్లేమ్ ఉండదు బానే ఉంటది అంతా నార్మల్గా ఉంటది
మ్ హు ఇప్పటి నుండి చేస్తాన్నం వర్క్ వన్ ఇయర్ దాటిందా టూ ఇయర్సా
వన్ ఇయర్ ఐతుంది
వన్ ఇయర్ ఐతాందా ఇంకా ఏం చేస్తా ఆళ్లందరు మిఫ్ ట్రెండ్స్
ఆ అ నేవరు వర్క్
మ్ హు ఏం మరి ఏం వండాలి ఇవాళ హాస్టల్ల్లో ఏం ఏం కరీ
ఈరోజు గోర్ గోరుచిక్కుడు
గోరుచిక్కుడుకాయ మంచిగా ఉంటాయ హాస్టల్ ఫుడ్ మంచిగా చేస్తారా
బా చేస్తారు బాగుంటాయి ఫుడ్ అదంతా బాగుంటది
హాస్టల్లో మా అంటే ఒ హండ్రెడ్ మెంబర్స్ ఉంటారా
ఆ
ఒక హండ్రెడ్ మెంబర్స్ ఉంటారా హాస్టల్ లో మొత్తం మొత్తం టోటల్గా రూమ్ కి రూమ్ కి ఎంత మంది ఉంటారు.
ఫోర్ మెంబెర్స్ ఉంటారు
మంత్స్ ఆ స్టార్టింగ్ నుండి అదే హాస్టల్ లా మంచిగా వుంటాద నీట్గా
అంతా బాగుంటాది స్టార్టింగ్ నుంచి ఇదే హాస్టల్ లో ఉన్ ఫస్ట్ నేను జాబ్ జాయిన్ అయిన దగ్గర నుంచి ఇక్కడే ఉన్నా
ఆహా అర్ధం కాలే
ఫస్ట్ నుంచి ఇక్కడే ఉన్న జాబ్ జాయిన్ అయిన దగ్గర నుంచి
ఆహా అవునా
హ ఇకంటిడి
ఆ ఏముంది ఎండలు బాగా మండుతాను ఎ బాగా కొడుతాను ఎ డాక్టర్ కూల పోతా క్కడ
ఆ బాగుంద ఎంద
అక్కడ ఎట్లుంది ఫుల్గా ఉంది
తడగులు అంతే బబ బయటక వెళ్ళంగా అద కాదు
అందరు బాగున్నారా
అ నరు అ ఉ తండ్రి
అ
ఏజ సమ
ఏమైనా ఉన్నాయా మీ దగ్గర
ఎది వెయిట శీసం
హ
రైటన్స్ ఏ ఉంటాయి లేదది మీ అది అడ చె త
మా ఫ్రెండ్స్కైనా నాకైనా కావాలి మన్న వేకెన్సీ కోసంని అ
అంటే ఐటీ ఐటీ సైడ్ నేర్చుకొని ఉండాలి మా సైడ్ వ సరే ఉండాలి బీటెక్ వాళ్ళకి ఇ చిన్గా వాపర్స్ కజే ఉంద
అవునా వేరే వాళ్ళకి ఛాన్స్ ఉండదా అయితే హలో
ఇప్పుడు ప్రజెంట్ అయితే దేనికి దానికి అందరు ఉన్నారు ఫ్యాటల్ ఎవరన్నా ప్రసెంట్ అయితే దేనికి దానికి యువత వాళ్ళకి ఉన్నారు లేకపోతేనే వాళ్ళు లేకపోతేనే
అంటే అందులో జాయిన్ కావాలంటే ఈ క్వాలిఫికేషన్ ఉండాల అనేది ఉండదా హలో
అర్ధం కాలె
ఓకే
క్వాలిఫికేషన్ అనేది జాబ్ కి క్వాలిఫికేషన్ అనేది ఏమన్నా ఉంటదా, ఎవరినైనా తీసుకుంటున్న ఎవరైనా తీసుకుంటారా
అట్లా టీచింగ్ సైడ్ ఫీల్డ్ లో టీచింగ్ ఉన్న వాళ్ళనె తీసుకుంటారు అందరినీ తీసుకొరట్ల అంటే చెప్పాలి క్లాసెస్
మ్మ్ ఉండాలి దాంట్లో
అవునవును
అదర్స్ ని తీసుకోరు
తీసుకో ఎక్స్పీరియన్స్ ఊరకనే తీసుకోరుగా
చూడు
వాయిస్ మొత్తం ఫుల్ బ్రేక్ అవుతుంది. చాలా బాగా బ్రేక్ అవుతుంది.
కొంచమే నెట్వర్క్ ప్రాబ్లం ఉంటది ఇప్పుడు ఓకే నా వాయిస్ వినిపిస్తుంద ఇప్పుడు
అవును
హలో
ఆ
ఇప్పుడు మీ ఇప్పుడు క్లియర్ గా మా వాయిస్ వినిపిస్
ఆ ఇప్పుడు క్లియర్గా వినిపిస్తుంది
మ్మ్ హ్మ్ వచ్చి
నెట్వర్క్ ఇషూ బాగుందా ఏం లేదు ఇంకా తినాలి లంచ్ లంచ్ చేయాలి
లంచ్ టైమ్ ఇప్పుడు మీకు వన్ కి కదా. వన్ కా, టూ కా లంచ్ టైమ్
ఆ వన్ టు టూ చేసుకోవచ్చు ఏదే ఏమైనా చేసుకొండి ఇటు గ్యాప్ టూ హావర్స్ లో ఎప్పుడైన చేసుకో, అహ తినలేదు
ఏం టిఫిన్ పొద్దున ఏం టిఫిన్ తిన్నవ్
ఇడ్లి తిన్నా
ఏం చేస్తున్నావు మా వచ్చిన ఇడ్లీ, పూరి
అ ఫైద కొ అక్కడ తీసుకోరు వాయిస్ బ్రేక్ అవుతుంది
ఇప్పుడు ఇప్పుడు ఏంటి సన్నా